హలో
ఏం చేస్తున్నారు శ్రావణి గారు
ఏం చేయలే ఊరికే ఆస్వాదిస్తున్న నేచర్ని
ఇక్కడ మళ్ళీ టెరెస్ పైన ఉన్నారా
అవును నువ్వెక్కడున్నావ్
టెర్రస్ పైన ఒక మూలను కూర్చోని ఉన్నాలెండి
అవునా నేను దాక్కునేది నీకు కనిపించకూడదని
హు
ఉ
ఏమి కాలేజ్కి వెళ్ళేసి వచ్చినారా
వెళ్ళినా ఏమి చదవాలి ఏమి టైప్ చేయాలి ఏమి చేయలే
ఆ మీరు ల్యాప్టాప్ ఆఫ్ చేసుకొని ముందర పెట్టుకుంటే ఏం చదివు ఎట్టుంటాది
నాక అవి అర్థం అయితున్నాయి కానీ ఇంకా ఎందుకు టైప్ చేసి నా చేతుల శ్రమ పెట్టడమ్మనీ ఒధిలేస
ఓ అట్లానా అవున అవును రేపటి నేనే ఏం చెప్పిస్తానండి మీకు చెప్పించేంత రేంజి కాదు ఆల్రెడీ మీకు తీరి పాట అంతా మీకు తీరి పాట అంతా అర్థం అయిపోయింది కదండి నా కది కూడా రాదండి
నాకు తీరే వచ్చంది కోట్ రాదు
అది ఎట్ల అయితుంది టీ బేసిక్స్ బేసిక్స్ వచ్చింటే ఇంకా కోడ్ పెద్ద విషయం కాదు ఇది దేంట్లో నుంచి ఎట్లా దేని పోతుంది ఎందుకు రాస్తున్నాము అని తీరిలో ఉంటుంది తీరి తెలిస్తే ఇంక ను పోయి ధాబా ధాబా కొట్టెయాల
నాకు అట్లాగా నేను కోడ్ మెల్లగా టైప్ చేస్తా నాకు సిస్టర్న్ని ముట్టుకుంటే ఒక తెలియని భయం వట్టేస్తుంది
ఆ కానీ ఐటి సైడ్ పోతారు ఉమ్
లేదు లేదు ఏదో ఒకటి ఇప్పుడు సిక్స్ మంత్స్ లో ఏదో ఒకటి దేవుడు దయవాల ఎంటెక్ లో మంచి ఇటు వస్తే
ఈ
క్ చేద్దాము అనుకుంటున్నా మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు చెపిిస్తా ఉంట అంటే మలాంటి వాళ్ళకి సరిపోతుంది
పిస్తారులేండి మీకు మేమేదో అంతంత మాత్రం వేరే వాళ్ళ న అడిగి తెలుసుకునే వాళ్ళం మేము కూడా
మేము అంతే లేెమ్మా
హు
ఇంకే మరి
ఆ చెప్పాలండి ఏం తిన్నారు ఆఫ్టర్నూన్
ఏం తినలేదు లే ఒక పంప్కిన్ సీడ్స్ ఒక రెండు కజ్జూరాలు ఒక టాబ్లెట్ వేసుకొని వచ్చినా
అంటే పంకిన్ సీడు ఒక్కటే తిన్నావా
లేదు రెండు ఖర్జులుాలి తిన్న ఇంక అంతే
ఆ కింద పడింది ఖర్జూరాల ప్యాకెట్టు
ఆ
ఖర్జూరాల ప్యాకెట్ ఎంత పడింది
పార్టీ సుపర్ మార్కెట్ లోని
బాగున్నాయా టెస్ట్
పర్లేదు బానే ఉన్నాయి ఎండు ఖర్జూరం మారి నీకు కావాలినా
ఆ నాకొద్దులేండి అంటే మీరంటే హెల్త్ కాన్షియస్ హెల్త్ ని మెయింటైన్ చేస్తారు ఇప్పుడే నువ్వు ఉండలు తిన్నారు నేను హెల్త్ పాడయ్య కారంగా అన్ని తింటాన్న
అంటే మీకు మీ డాడీ చూయి అడు తిట్టకుండా మా డాడీ అట్లా కాదు రెండు తిట్లు తిట్టి ఇంకా ఆ తిట్లని ఇంకా నేను రోజు గుర్తు గుర్తు చేసుకుని మళ్ళీ డిప్రెషన్ లేకపోతా అంత శ్రమ ఎందుకని
అని్యో మా వాళ్ళు చూపిస్తారంటావు నువ్వు న
అవును మీ వాళ్ళు నిన్ను చానా ఒక్కగా నొక్క కూతు కూతురు కాబట్టి ఎంతైనా చేస్తారు మేము ఇద్దరు కూతుర్లాం కాట్టి నేను పోయినా ఇంకొక కూతురు ఉందని
అవున్లే తల్లిదండ రుడ్కి ఇద్దరుతి తల్దంకి ఇద్దరు ఉంటే ఇద్దరిని ఇద్దరు రకంగా చూస్తారు అంటే ఇద్దరుంటే సగం ప్రేమ సగం ప్రేమ వాళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోతుందా అదేమన్నా
అంటే అంటే ఒకరున్న ఇద్దరున్నారులే అని కొంచెం అంత ప్రేమ ఉండదనుకో ఇ నువ్వుక్క దాని కాట్టి ఎక్కువ నీ ప్రేమ నీ మీదనే ప్రేమ అంతా ఉంటది ఒక్కగా నాకు ఆడబిడ్డ కదా అంతే
నను బాగా చూసుకుంటారు ఇంట్లో
అదే నేను చెప్తున్నా
అవును ఇంటికి పోడం ఆలస్యముమా అమ్మా అన్ని చేసి పెడుతది నాకు ఇదై ఇదైతే నిజమే బిర్యానీ మా షాప్ లో ంటది నా కోసం ఇంకా మటన్ తినను అని చెప్పి చేప తెప్పిస్తుంది
నువ్వు నాకే అవి తీసుకొని వస్తాంటవ్ కదావి ఏదేదో చెప్తంది చార్టింగ్ లో చూస్తే ఒక్కటి తీసుకురాలేదు
చెవే ఆడ తల్ల కిందులయయి వచ్చినా మీకు ఎట్లా అడగాలనిపిస్తందివి అయినా ఎంత బాధలు వచ్చిన పొద్దున్న పొద్దున్న వరకు నాకు క్లారిటీలా నాతో ఎవరైనా వస్తున్నారా లేదంటే నేను ఒక్కదాన్నే పోతన్నా అని పొద్దున్న లేసి నా నాన్న నాకు హెల్త్ బాలేేదు అన్నకి కంట్లో ఇన్ఫెక్షన్ అయింది కదా ఇంకా మేము షాప్ చూసుకుని షాప్ లోనే ఉంటాము నువ్వు వెళ్ళిపో పొద్దున్న వెళ్ళిపో బయలుదేరు తొందరగా అని చెప్పి పంపించే ఉన్నారు
మీ నాన్నన్ని సడన్ డెసిషన్ తీసుకునిస్తారు కదా మా నాన్నకంటే పెద్ద సైకోలా బిహేవ్ చేస్తారు
ఒక్కొక్కసారి
ఉమ్ ఇంకొక్కసారి ఎమల్యని ప్రేమ చూపిస్తారు అమ్మ మొన్న నాతో కూడా చాల సీరియస్ గా మాట్లాడి అడివేమి నాన్న ఎందుకో
ఏం అన్నారు
ఆ ఒకే ఒకే అమ్మ ఆ సరేఅమ్మ ఒకేఒకే మా సరేఅమ్మ నాడు అవునా అనేసా
నవ్వుతా మాట్లాడితే
లేదు లే నవ్వుతా మాట్లాడలేదు కొంచెం గట్టిగా మాట్
అదే చెప్తాన్నా నవ్వుతా మాట్లాడితే ఇంకా మీరంతా ఏదో అనుకోవాలి కదా నా గురించి తస్లిం ఏందో చేసేసింది ఓ ఎమ్మా మీరు అనుకోవాలి కదా పోయ్యమ్మా వీళ్ళ నాన్న ఫోన్ చేసి ఇట్లా భారీగా వార్నింగ్ ఇస్తున్నాడని అందుకు ఆ టోన్ లో మాట్లాడినాడు అందరితో
మరి అట్లా మాట్లాడేస్తే
హి హి హినవ్వుతా దువుతా మాట్లాడితే ఎవరు చెప్తారు చెప్పు
ఇంకేమ థామస్ క్యాటరింగ్ ఎక్కడ పోయినాడు మదనపల్లికేనా
ఆ తెలిదు నేను అడగలేదు వెళ్తాన్నా నైట్ ట్వల్ అయితుంది వచ్చేలోపు పో అన్నాడు
అంటే వాళ్ళకి అక్కడ ఏమైనా వడ్డిస్తే వీళ్ళకి కొంచెం తీసుకుపోనిస్తారా
తీసుకుపోనియడం కాదు వాళ్ళకి అక్కడే ఫుడ్ పెడతారు వాళ్ళే లాస్ట్ లో తినేసి వస్తారు అక్కడే
ఉ ఎవరెవరు వెళ్ళినారంటా
పోయింటారు వాళ్ళ రూమ్ లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ అందరూ పోయింటారు నాకు తెలిసి తెలిదు నాకు రాలేదు
తిరుమలేషు వూను ఈడే ఉన్నాడంటివి కదా మొన్న ఏంది వే తే ఇంతకు ముందే లక్ లక్ష్మి ఏం చెప్పింది త్రిష బర్ త్రిష నా బర్త్డే కి విషెస్ చెప్తే ఏం చేయను అది చె సనా మళ్ళీ ఈ రోజు జూస్తే మా హాస్టల్లో ఉన్ ఛీ చున్నీ ఆ పిల్లదే వేసుకొని వచ్చి అది ఇది అంటుంది
నేను చెప్పినా కదా నిన్న నెమాట్లాడుకుంటున్నారు అని దో ఆడు నేరేడుకాయల్ చెట్లు కనిపిస్తుంది నేరేడుకాయల చెట్టు చెట్టుకనిపిస్తాంది చూడుఅవుతల ఆడ దారిలో పోతంటారు యువతలవే నేను చూపించాడట ఆ రోజు నైట్ అంతా ఆడ పంచాయత్ పెట్టుకొని వాళ్ళు మాట్లాడుకుంటా నిలబడు
మరి మనతో అన్ని గొడవలు అనెట్టు వాళ్ళని అంతగా తిట్టే కద వె అందరి ముందర బ్యాడ్. చేస
ఏమోవే నాకు తెలిదు వాళ్ళు వాళ్ళు అనుకుంటారు కలిసిపోతారు అందుకే నేను దూరన్‌కూడా దూరన్‌ ఊర్ల నాకు ఎందుకని
అ చూడు త్రిషనైతే ఇంగ ఎన్ని మాటలు అనేసిందో ఆ పిల్ల ఏం తెలియకుండ
హ్మ్ అంటే వాళ్ళూ ఎప్పుడూ వాళ్ళిద్దరే ఉంటారు ఆ పిల్ల ఆ పిల్ల వస్తేనే వాడొస్తాడు ఫ్రెండ్స్ లో వచ్చినా కూడా వాళ్ళిద్ద ఇద్దరే ఉంటారు పట్టించుకోరు అమర ప్రేమికులు అన్నట్టు వీళ్ళు ఈ పిల్లకు నచ్చదు అట్లా వీటికి వాళ్ళు ఉంటే వీళ్ళకి ఏమి ఇబ్బందో నాకు అర్థం కాదు ఈ పిల్ల చెప్ ఈ పిల్ల అట్లా చెప్పి చెప్పి చెప్పి వీడు గూడా నాతో దూరంగా ఉండడం స్టార్ట్ చేసినారు నా గురించి కూడా అట్లనే అనుకుంటారేమో అని అది మెయిన్ ఆడ
ఆ పాప కెమిమింగ లవర్స్. అనంక వాళ్ళు వాళ్ళేఉంటరు రిలెటివ్ అంటే ఈ పిల్ల కూడా ఉండమను మీతో పాటి బయటికి తీసుకొని పోండింగ
హ్ హ్ హ్
ఎందుకట్లచెస్తది ఇది అయినా మీతో పాటు బయటకు వస్తానే ఉంటుంది కదా
మ్మ్
కా స్లిమ్ నాకు అర్ధం కాదా అంత స్ట్రిక్ట్ గా చేస్తారు మీ ఇంటర్ పేపరు
ఆ
కనీసం ఆ పిల్ల ఫస్ట్ టైమ్ అంటే ఏదో డిప్రెషన్ లో ఉండి ఏమన్నా హెల్త్ బాలేక అనుకో సెకండ్ టైమ్ ఉన్నవే
ఏమోవే కాదే ఇంకా బైపిసి అసలు బై పి సి ఈజీ తెలుసా బై పి సి ఎందుకు తీసుకుంటారు తెలుసా బాగా కోరొస్త్ తుంది బైపిసి తీసుకుంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి ఎంపీసి కన్నా ఏ నిజ్జమే నీ మొహము నాకు తెల్దా ప్రాక్టీ కల్స్లో మాకు సిక్స్టీ మార్క్స్ వాళ్ళకి ఊరికే వస్తాయి ఎక్స్ట్ మార్క్స్ మాకు ప్రాక్టికల్స్ ఎన్ని చెప్పు ఎనుంటాయి ఆ ఇది ఫిజిక్స్ కెమిస్ట్రీ మాకు రెండే ఉంటాయి ఆ రెండు ఫ్రీగా ఏసేస్తారు ప్రాక్టికల్స్ చేపీయరు ఇంటర్లో ఎవరికి కదా ఆ ఆ సిక్స్టీ మార్క్స్ ఇంకా మాకు ఫ్రీగా వచ్చినట్టే వా వాళ్ళకి ఏంది తెల్. సా సెకండ్ ఇయర్ లో ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ బయాలజీ జ్వాలజీ ఈ రెండు ఈ నాలుగు కూడా ప్రాక్టికల్సే ఉంటాయి వాళ్ళకి ఆ ఆ నాలుగు మార్క్స్ కూడా ఫ్రీగా వస్తాయి
హ్మ్ ఏమో దిమాప ఆప సెకండ్ టైమ్ కూడా ఫే మరి అంత ఇప్పుడు చూడ్ నీట్ కి ప్రిపేర్ అవుతుం టేంగా ఎంత ఉండాల పిల్లకి నాలెడ్జ్ కదా
హ్మ్ వాళ్ళ పేరెంట్స్ ఈ పిల్ల కూడా చెప్తుంది వాళ్ళ పే మా మా వాళ్ళు అట్లా చే చేసినారు ఆ పిల్ల లైఫ్ ని అని బాధపడుతుంది శ్రీజ కూడా నేను చెప్తానే ఉన్నా మా పేరెంట్స్ కి చెప్నా నేను మీ ఏమన్నా చేసుకోండి ఆ పిల్లని మాత్రం మీరు చానా బాధ పెడతాన్నారు అని చెప్పినా నేను
అయినా వాళ్ళమ్మ ఒకెజ్జికె వాళ్ళు రాని అంట ఏదల పరువు అదిదే పరువు కోసం చదివిచ్చినాడు అంటే డాక్టర్ అయితే వాళ్ళ నాన్న కూడా మంచి పేరు వస్తది కదా
అట్లా కాదంట ఈమె పుట్టగానెశ్రీజ నేను ఇంజనీర్ ఇంజనీర్ అని అంటే అట్లా చ వత్తా అనిందం
వాళ్ళు ఒకరు ఇంజనీర్ ఒకరు డాక్టర్ గా ఉంటే బావుంటుందని ఫిక్స్ అయినారంట ఏందది పుట్టగానే అట్లా అనుకుంటే ఎట్లా
అయ్యో ఇంతకు ముందు శ్రీజ కూడా ఏం చెప్పిందో తెలుసా వాళ్ళ నాన్న కలెక్టర్ చదువు చదివించాలని విజయవాడకి ఎయాలని ఆలోచిస్తున్నారు శ్రావణినాకైతే ఇంట్రెస్టే లేదు ఇంగఅట్లా ఎన్నేల నేను కోచింగ్ తీసుకుని చదివిస్తారంట మా నాన్న అట్లా చేస్తున్నారు అని ఇంత కుముందు చెప్పింది నాకి ఇంకొకసారి ఏం చెప్పి ఆహా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఢిల్లీ విజయవాడ కూడా కాదు ఢిల్లీ అంటా ఆ
అక్కడే అందరు తీసుకునేది యు పి ఎస్సి కి కోచింగ్
ఆ అక్కడ వేస్తాడంట స్వామి నాకు ఏం చేయాలో అర్దమే కాలే అని ఒక రోజు బాధపడింది కుంచి ఇంగా వాళ్లకి చెల్లెల గురించి అయితే ఆ పిల్లకు కూడా ఇష్టమే లేదు డాక్టర్ చదువు ఆ పాపకూడా చాలా డిప్రెషన్ లో ఉంది అని చెప్పింది
హా
నాక్ ఏమనిపిస్తాందంటే ఇప్పుడు మన పేరెంట్స్ చదువ్ కోకపోయినా కూడా ఇది లేమ్మ ఇది నీకు ఇష్టమైనది సేయ్ అని సెప్తరు కదా వేయా అంటే మీ ఇంట్లో కూడా మీ నాన్న చెప్తాడు కదా అప్పుడప్పుడు
మా నాన్న నీకు ఏది ఇష్ట ఇష్టం అయితే అదే చదువుకుంటాడు మా నాన్న ఇప్పుడు కూడా అడు సార్ గేట్ అనే ఎగ్జామ్ ఉందని కూడా నాకు తెలీదు నీ ఇష్ట ప్రకారంగా తీసుకున్నావో నువ్వే ఎంచుకున్నావ నువ్వే రాస్తు నన్నా ఓ సరే నీ ఇష్టంగానే తెచ్చుకోవాలన్నాడు అంతే
ఇప్పుడు వాళ్ళమ్మా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్య వాళ్ళ నా అంటే ఇప్పుడు ఇ అంత బయట ఇ అంతా ప్రొఫెషనల్ గా ఉంటారు కదా అట్లా చేస్తే ఏదా అనిపిస్తుంది ఇంకా
మా ఇంట్లో ఏట్ంటే నువ్వు ఏదన్నా చేయయి నీ ఇష్టదే చెయ్య కానీ ఆ ఇష్టంగా చేసే దాని మీద నీకంటూ ఒక క్లారిటీ ఉండాల